ఎలా ఉన్నా
ఆహా ఏం తిన్నారు హలో
ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్నా ఏం లేదండి ఊరినే ఉన్నాను కు వంట అదే టిఫిన్ తిన్నాను కూర్చొని ఉన్నాను
అవునా అండి ఇప్పుడే కొత్త రెసి ఇ ట్రై చేశానండి ఇంట్లో చాలా బాగా వచ్చింది అనమాట
అవునా ఏం రెసిపీ చేశారండి
ఆహా ఆ అండి ఆ చికెన్ వేపుడూ అని ఇ ఇది ఏమంటారు ఒక ఆకుకూరు పెట్టి చేసానండి హెల్తీగా ఉంటందిని ఆకుకూరు యూజ్ చేస్తే మంచిగా ఉంట దాని మెంతాకు మెంతాకు మెంతాకుతో చికెన్ ఫ్ర ట్రై చేసామండి ఉ అది ఎలా చేయాలసకు అవునా చెప్తాను ఒకసారి మీరు చెయ్యడిండి చాలా బాగా కుదిరి ఇంట్లో వాళ్ళు ఎంత చెక్క తింటారండి.
సరె ఇంగ్రీడియంట్స్ అని చెప్తే నేను ట్రై చేస్తాను, మా ఇంట్లో
రాసి పెట్టుకోండి నేను చెప్తా ఉంటాను కొలతతో సహా చెప్తాను అనమాట ఎక్కడైనా రాసి పెట్టుకోండి. అండీ ఓకేనా ఫస్ట్ మనము మసాలా ముద్దలు రెడీ చేసుకోవాలి,
ఒకే మసాలాకి ఏమేమి ఏమే ఎంవేయాలండి,
ఆ మసాలా వచ్చేసి అల్లము వెల్లుల్లి కొత్తిమీర నీళ్లు లేకుండా గట్టి ముద్దగా
ఓకే మిక్సీ పట్టుకోవాలా,
పట్టు ఒక ముద్ద మనం కేజీ చికెన్ కి పిడికడంత మసాలా ముద్ద, రెడీ చేసి పెట్టుకోం అది సపరేట్ గా నెక్స్ట్ఆ చె క్క లవంగ, ధనియాలు, జీలకర్ర ఏంచుకుని ఎర్రగా వెంచుకొని మాడిపోకూడదండి, ఎర్రగా వేయించుకొని అది సపరేట్ ఒక స్పూన్ అంతా వచ్చ
డ్రై ప్యాన్ లో మాలు మామూలుగా ప్యాన్ లో పెట్టాలా అలా ఆయిల్లో పెంచా
ఆయిల్ జస్ట్ నార్మల్గా ఆయిల్ లేకుండా
అవునండి ఓకే
వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి మిక్సీకి వేసి పెట్టేసి ఈ మసాలా రెడీ అయిన తర్వాత, ఇప్పుడు ఆ ఎర్రగడ్డలు ఉంటాయి కదా జంపుగా తరుక్కకొండి ఒక రెండుఎర్రగడ్డలు, తరుక్కకొని అవి నూనెలో మంచిగా ఎర్రగా వేయించుకోండి. మనం బిర్యానీ వేసుకేటప్పుడు గార్నిష్ కేేసేటప్పుడు ఎలా వేయించుకుంటాము. అలా వేయించుకోండి అవి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు జొంపుగా తరుక్కోండి, ఒక టమాటో ఎందుకంటే మనం మెంతాకతో చేస్తున్నాం కదా ఒక టమాటో వస్తే మనకు గుజ్జు బా వస్తుంది. అనమాట ఊరికి ఉట్టిగా తినకుండా అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చు, అవునండి ఆనియన్స్ అయిపోయినాయి టమాటో టో అయిపోయింది పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని తగినంత కేజీకిి ఎంత ఆయిల్ పోతుందో,
ఓకే అం
వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివే ప పాకు మంచి ఫ్రెష్ కరివే పాకు వేయండి మనకు స్మెల్ బాగా వస్తుంది.
ఓకే లేదులేండి మాకు ఫార్మింగ్ ఉంది అలా ఓ ఫ్రెష్దే దొరుకుతుంది.
అవునా ఓకే అది పెట్టుకోండి అది పెట్టుకున్న తర్వాత, అది వెంచు ఉండి ఫస్ట్ అవి బాగా వేగిన తర్వాత టమాటోలు వేయండి. టమాటోలు వేసి అవి బాగా వేగిన తర్వాత మనం మసాలా ముద్ద రెడీ చేసి పెట్
ఆ
ఆ మసాలా ముద్ద ఆయిల్ బాగా వేగాలండి ఆయిల్ ఆ మసాల తన ముద్ద సపరేట్ అయిపోవాలి, అంతలా వేయించుకోవాలి అప్పుడు మనకు అవునండి అది హు వేయించు న్న తర్వాత మనం వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వేయించుకున్న ఆనియన్స్ చికెన్ ఒకే సర్వేయాలండి గుర్తుపెట్టు, కొండేది మాత్రం దానికన్నా ముందు ఉ వి పసుపు ఉప్పు కారం వేసి అది కొంతసేపు అలా అలా వేయించుకోండి అద అయిన తర్వాత నేను చెప్ప ప్పిన విధంగా ఆనియన్స్ చికెన్ అనేది వేసేయండి వేసేసి బాగా వేయించుకోండండి ఎంత డ్రై అయితే మనకి చికెన్ అంత రుచి తగులుతుంది అనమాట నోటికి ఓకేనా అదంతా అయి తర్వాత మనం మసాలా పిన్నిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా లైక్ చెక్క క్క లవంగ ఇలాంటివన్నీ వేసి అది మనం ఎప్పుడైనా లాస్ట్ లో వేయాలండి మనం ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి మెంథి చికెన్ కదా మెంతాకు వేయాలండి ఇప్పుడు చికెన్ బాగా బాగా వేగిన తర్వాత నీరంతా బయటకు వచ్చేసి బాగా వే కిన తర్వాత మాత్రమే మనం ఇది వెేయాలండి మెన్ంతాకు వేయాలి మెంతాకు వేసి బాగా
ఒకే ఒకక్క ఐ మీన్ ఒక కేజీకి ఒక కట్ట రెండు కట్టలు వేయాల్సి వస్తంది
ఒక కట్ట సరిపోతుండి పెద్ద కట్ట అయితే ఒకటి సరిపోతుంది కొంచం చిన్న కట్ట అయితే ఒకటి ఉన్నరవై వేయండి
అవునా
వేసి బాగా వేయించుకోండి బాగా మెంతాక అనేది బాగా మగ్గిపోవాలి చికెన్ లో అప్పుడు మనకు చికెన్ అనేది రుచి తగులుతుంది అనమాట ఇప్పుడు మనం గోంగూరు చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటాము మెంథి చికెన్ ఫ్రై అది అంతే
ఓకే ఓకే సేమ్ టేస్ట్ బాగుంటుంద అండి
హ్మ్మ్
ఓకే ఇంకా ఏమనా తెలుసా అండి ఇంకా ఫ్లేవర్స్ ఏమనా ఆ గి ఏమైన్నా వేయొచ దాంట్లోకి అవున హలో హలో హలో హలో హలో హలో